బావున్నారా
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం జేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే భోజనం జేసాం మీరేం జేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే రాగి జావా జేస్కున్నాము
ఎలా జేస్తారండి మీరు రాగి జావా మజ్జిగతో జేస్తారా లేకుంటే ఊర్కేనే చేస్కుంట తరా అండి అలో
అలా ఏంలేదండి హలో
ఉ ఆ వినపడ్తుందండి
ఆ హెల్త్ కి మంచిగా ఆ హెల్త్ కి మంచిగా ఉండాలి అంటే
ఆ
ఆ మామూలుగా వాటరూ దాంట్లోకి రా వాటర్లకి రాగి పిండి వేస్కొని
మరిగిచ్చు
హలో ఆ అవునండి దాంట్లే
చెప్పండి
దాంట్లోకి ఉప్పు ఏస్కొని బాగా కరిగించుకొని తాగుతామండి
అవునండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా చలువజేస్తుంది
ఆ ఇంకా మంచిగా తా ఇక తాగా బుద్ధి కాలేదు అంటే అప్పుడూ ఆ ఇంకా అది దాంట్లే కొంచెం బెల్లమేస్కుంటాం అండి బెల్లమేస్కునీ తాగితే ఇంకా బావుంటుంది కానీ అది హెల్త్కి మంచిది కాదు కదండి స్వీటూ
కొద్దిగా ఎప్పుడన్నా ఆ నోరుకి రుచి కోసం ఎప్పుడన్న ఏస్కుంటే బాగుంటుంది లేండి రోజు ఏస్కోమనేం చెప్పరుగా
ఆ ఆ రోజు ఏమేస్కోము రోజు ఉప్పుతోనే తాగుతాము ఎప్పునోక రోజు బెల్లమేస్కొని తాగుతామండి
అవునండి ఆ
చాలా మంచిదండి హెల్త్ కి
అవునండి చలువ చేస్తుంది ఎండాకాలంలో కూడా చానా మంది తాగుతారండి అది
అవును మేము టిఫిన్ ఏం జెయ్యమండి అదే తాగి వెళ్తాం ఆఫీస్కి
అవ్ అవునా అండి
అవునండి
మీకు మీరు మీరు రాగి సంకటి చేసుకుంటారా అండి
ఆ చేసుకుంటామండి రాగి ముద్ద మా సైడ్ ఫేమస్ అండి రాగి ముద్ద
ఎలా చేస్తారండి మీరు
ఏంలేదండి మామూలుగా ఆ బియ్యం ఉంటాయి గదా బియ్యము అన్నం చేసేలాగానే మొత్తం పెట్టేసి పొయ్యి పైన అది అన్నం అంతా కొంచెం బాగా ఉడికిన్ తర్వాత
ఊ
చూడాలి అది ఆ ఉడికిందా లేదా అని చూసేసిన్ తర్వాత దాంట్లోకీ
ఎసరు కొద్దిగా ఎక్కువ పోసుకోవాల అండి లేకుంటే మామూలుగా పోసుకున్నా సరిపోతుందా
మామూలుగా గాద్ దండి ఏసురు చానా ఎక్కువే ఉండాలి దానికి ముద్దకి ఇంకా అన్నిటికి సరిపడాను కోనీళ్ళు ఉండాలి గదండి
అవునండి అవున్
ఆ అందుకే కొన్ని నీల్లెకువే పోసుకుంటాము ఆ పోసుకున్ తర్వాత మేము ఎలా అంటే ఒక చేరు అ ఒక సెరూ బియ్యం తీసుకుంటె అర్ధ చేరుక్ కొంచెం ఎక్కువే రాగిపిండి పోస్తమండి
మంచిదండి ఇంక చాలా పోషకాలతో కూడినా ఆహారం అండి అది
అవునండి ఎలా అంటే అది ఇంక రాగిపిండి ముందే మొత్తం మేమూ ష్ స్టోర్ చేసుకుంటామండి చాలా
మీరు రాగులు మీరు రాగ్ గులు పట్టిస్తారా లేకుంటే ప్యాకెట్ లో రాగుల్ పిండి కొనుకుంటారా అండి రాగ్
లేదండి మేమే తోటలో పండిస్తాము
అవునా అండి అంటె ఇప్పుడు మీరు రాగులు మిక్సీకేసుకుంటారా లేకుంటె మిషన్ కాడించుకుంటారా అండి పిండి కోసం
అంటే ఎప్పుడైనా అర్జెంటుగా కావాలి అంటే మిక్సీకేసుకుంటాము లేకపోతే ముందే మొత్తం రాగులన్నీ ప్రాసెస్ చేసుకుంటాం కదండి క్లీన్ చేస్ కుంటాం కదా
అవునండి
అలా క్లీన్ చేసుకున్న రాగులన్నీ ఒకేసారిగా మిషన్ దగ్గర తీసుకపోయి ఆడ ఆడిచ్చుకొని పిండి తెచ్చుకుంటాము
అవునండి
ఆ పిండి తెచ్చుకొని ఇంకప్పుడు రోజు వాడుకుంటామండి అర్జెంటుగా ఎప్పుడైనా పిండి లేదు అయిపోయింది అన్నప్పుడు అప్పుడు మాత్రమే ఆడించుకుంటాము మిక్సీలో
ఆ అవునండి అవునండి అవును మీరు నెయ్యి ఇంట్లో చేసుంటారా అండి లేకుంటే కొనుకొచ్చుకుంటారా
ఇంట్లోనే చేసుకుంటామండి అంటే మాకు పశువులు ఉన్నాయి
ఆవులా బర్రెలా అండి
అ రెండు ఉన్నాయండి అంటే రెండు సపరేట్ సపరేట్ తీస్తారు మా అమ్మ రోజు నెయ్యి ఆ ఆవు పాలు ఏనుం పాలు
మీరు పాలు అమ్ముతారా అండి లేకుంటే మీ ఇంట్లో వరకే ఉంచుకుంటారా అండి
అమ్ముతామండి మాకు చాలా గేదెలె ఉన్నయ్ నాలుగైదు గేదెలు రెండు ముడ్ డు ఆవులు అలా ఉన్నాయి అన్నీ కలిపి
పెరుగు నెయ్యి మీకు స్వల్పంగా ఇంట్లోనే దొరుకుతుంది కదాండి ఇంక
అవునండి అదైతే ఆ సంతోషకరమైన విషయమే మేము ఏది బయట నుండి ఇలాంటివన్నీ కొనుకోమండి పెరుగు గాని పాలు గాని నెయ్యి గాని
అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు సిటీలో జాబ్ కోస్తారు కదండి అప్పుడు ఇక్కడికోచ్చిన క మీకు కొద్దిగా ఇబ్బంది అనిపిదా అండి ఇంటి దగ్గర అంత బాగా మంచిగ తిని ఇక్కడ ఇలా తినాలంటే కొనుక్కొని
అంతే అండి తక్కువే ఆ ఆ ఎలా అంటే మేము ఇక్కడ ఫ్రిడ్జ్లు ఉంటాయి కదండి మన హాస్టల్స్ లో అలాంటప్ ఇప్పుడు మేము ఇంటి దగ్గర ఇంటి దగ్గర నుంచే ఒక త్రీ ఫోర్ డేస్కి సరిపడేంత పాలు పెరుగు తెచ్చు కుంటాము ఇంకా
ఉ
ఒక్కో రోజు తెచ్చుకోలేదు అంటే మేమైతే ఆల్మోస్ట్ ఇంటి దగ్గర ఉన్నంత మా మాత్రం వరకే పెరుగు పాలు తినడం అయినా ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అంత తినమండి బయట కొనుక్కొని
అంతేలేండి బయట ఎట్లా ఉంటదో తెలియదు అది మంచిదో కాదో కూడా తెలియదులేండి
అవునండి ఇంకా నెయ్యి అంటారా నెయ్యి ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాం అండి అది ఎలాగో ఎన్ని రోజులైనా స్టోర్ ఉం టది కాబట్టి ఇంగ పాలు పెరుగంటే మేము ఇంట్లో ఉంటేనే కొంచెం తక్కువే అండి మా అమ్మ నాన్న అయి తే బయట నుండి కొనేది ఏం ఉండదు ఇంట్లోనే తింటారు మేము ఇంటికి వెళ్ళిన కూడా కొంచెం తక్కువే అండి తినడము అందు కే ఇంకా మేము దానేం ఎక్కువ తెచ్చుకోం
పిల్లలు గాని పెద్దలు కాని ఎవరు అంతగా పెరుగు పాల మీద ఆసక్తి చూపయట్లేదు గా ని మా నానమ్మ వాళ్ళ కు అసలు చానా ఇష్టం అండి వాళ్ళు ఇప్పటికీ రోజు ఒక గ్లాసు పాలు పెరుగు ఖచ్చితంగా తీసుకుంటారండి భోజనంలో
అవునండి నిజమే ఇంకా మా అమ్మమ్మ కూడా అంతే ఇప్పటికి కూడా మామూలుగా ఇవి కజ్జికాయలు తెలుసా అండి
ఆ తెలుసు అండి ఇక్కడ మా సైడ్ తెలంగాణలో గర్జలు అంటాం అవేనా అండి ఇలా అర్ధ చంద్రాకారంలో ఉంటాయి
అవునండి అవును అవే
ఉమ్
ఆ వాటిని వాటిలోకి నెయ్యి గాని పాలు గాని ఏసుకొని తింటే సూపర్ ఉంటాయండి మా అమ్మమ్మ ఇప్పటి ఇప్పటికి కూడా వాళ్ళు మామూలుగా ఊరికే ఉత్తవి తినరండి పాలు పోసుకొనే తింటారు లేకపోతే నెయ్యి ఏసు కొనైన్న తింటారు
మీరు కొబ్బరి కర్జికాయల గురించి మాట్లాడుతున్నారా పప్పుల పిండి వేసి చేసే కర్జికాయల గురించి మాట్లాడుతున్నారా
పప్పుల పిండి వేసేయండి మామూలుగా పప్పులు బెల్లము లేకపోతే చక్కెర ఇవన్నీ వేసి ఆడిస్తారు కదండి
అవునండి అవునండి
ఆ వీటిలోకియితే బావుంటుంది కొబ్బరి కర్జికాయలకు అయితే ఏమం తేం బావుండదు అండి అవి ఉత్తవే చాలా బావుంటాయి
అవే బావుంటాయండి
అవునండి
మీరు ఓలిగలు చేసుకుంటారా అండి మీ వైపు
ఆ
ఓలిగలు ఓలిగలు బక్షాలు అంటారు కదా
ఆ ఓలిగలు మా సైడ్ ఫేమస్ అండి
మీకు చేయడం వచ్చా అండి ఓలిగలు లేకపోతే తినడం మాత్రమే వచ్చా అండి
తినడం మాత్రమే వచ్చండి చేయడం రాదు
అవి చానా సులువు అండి చేసేది పిండి మధ్య పిండి చపాతి లాగా ఇక్కడ సైడ్ అనుకోండి ఆంధ్ర సై ఆంధ్ర వైపు అనుకోండి సొచ్చి అని దొరికిద్దండి బాగా సన్నంగా ఆప్ పిండిని అది మన గోధుమ పిండి లాగే ఉండింది దాన్ని చపాతి పిండి తడుపు ఉన్నట్టు తడుపుకోవాలండి తడుపుకున్న తర్వాతకి కొద్దిగా పిండికి నూనె రాసి ఇలా పామాలండి పామిన తర్వాత దాని లోపల బాగా పూర్ణం పెట్టి
హ
మళ్ళా ఆ పిండి ఉంటదిగా ఆ పిండి న్ని ఆ పూర్ణం మీద నుంచి ఇలాగ మొత్తం అన్ని వైపుల నుంచి వేసుకొని ఇంకా చేతితోని కొట్టుకోవడం కాగానీ లేకుంటే ఆ చపాతి తిక్కే కర్రతో ఇలా అనుకున్నా గాని ఇంకా అలా అనుకొని నెయ్యి తో కాల్చుకొని కొద్దిగా ఇట్లా వేడి మీద నెయ్యి వేసుకొని తిన్నాం అనుకోండి బా ఉండిద్ది త్యాండీ చేసుకోవడం ఈజీయ కాని ఓపిక ఉండాలండి మనకి
అవునండి అంటే మా అమ్మ ఎలా చేస్తారంటే అవి మామూలుగా ఓలిగా కవర్లు అని వస్తాయిండి కవర్స్ పేపర్స్ వస్తాయి
అవునండి బటర్ పేపర్ కూడా వాడచ్చండి మనము
ఆ అ వైతే నార్మల్ పేపర్ కూడా వాడచ్చా
బటర్ పేపర్ అని వస్తుందండి
ఆ ఆ
అది వాడొచ్చండి
ఆ అదే అవి తెచ్చుకుంటాము తెచ్చుకుంటే దానిపైన అదేదో సులువుగా వస్తుందంట అండి అది తీ చేయడానికైనా దాన్ని తీయడానికైనా బావుంటుందని అదే తెస్తుంటారు ఇంకా మామూలుగా ఇప్పుడు గోధుమ పిండికి ఎలా ఇలా ముద్దలు ముద్దలుగా చేస్తు దవ్వ చిన్న చిన్న ఇవి అలాగ చేసుకొని వాటిని కొంచెం పెద్దగా చేసి వాటిలో ఆ పూర్ణం పెట్టేసి తిక్కుతామండి తిక్కితే అంటే ఇలాగ రేకులు కట్టి చపాతి చేసే కట్టితో తిక్ తిక్కితే అది ఎంత చాలా స్మూత్ గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు దాంతో చేయలేదు మా అమ్మ ఇలాగ చేత్తోని చేస్తారండి
ఒక్కొక్కరి విధానం ఒక్కొక్క లాగా ఉంటందండి మనం ఎలా చేసినా ఎవరి అనుకూలం బట్టి వాళ్ళు చేసుకోవడం అన్నది అక్కడ ముఖ్యమైంది మన రుచికి తగ్గ టు మనకి మనకి ఏది సులువుగా అయిపోతుంది లేకపోతే అనుకూలంగా ఉంటే అలా చేసుకోవడం మంచిదండి
అవునండి
సరేనండి మరి
ఆ సరే అండి